హలో హలో విన పడుతుంద ఆ విన పడుతుంద ఏం చేస్తున్నావు
ఏం లేదే
తిన్నావా
తిన్న నువ్వు తిన్నావా
తిన్నా పోద్దున తిన్న ఇప్పుడు కొంచెం చారు చేస్తుర్రు ఫుడ్
ఆ
సండేగదా ఈరోజ ఇంటి దగ్గరనే ఉంటడు
అ
ఇచ్చం బుట్టా అన
ఆ అడుతున్న నె ఆ మంసిన ఉంగ ఆ
నమస్తే ఇప్పుడు
బుధవారం అయితే పద పడతాయి
బర్డే ఎప్పుడనాది
సెప్టెంబర్ ట్వంట ఫోర్ ఉ
మంచి మన క ఉన్న కా
మంచి గునమ
ఏ క్రమం వాళ్ళు ఎక్కడ ఉంటాల ఊరనే ఉంటాలా
అ
ఆ
ఎంత సూకు ఎ
అమ్మ వాళ్ళు ఇట్లా మంచిగా ఉన్నారా అమ్మమ్మ వాళ్ళు య డఉన్నారా మమలు ఆమ మా మరదలకి ఏమ మాార్బిట కూడా నైన్ మంత్స్ ఇద్దరికి సేమ్ రేటు కూడా సేమ్ ఆకుమా మర్దం జసెవెంటన్ ఎయిటీన్ పడతాయి ఎయిటీన్ ఇి అనుకుంటా నెక్స్ట్వ్ అదిల్వరు మబిటకేమో ఇవంతూ ట్వంటీ ఫోర్ కే
ఆహా హాస్పిటల్ వయించుకున్నాా నే
ఆ అపుడుచూభస్తేదం దెఏమైదే కొంచెం బేబీ మూమెంట్స్నే వచ్చి హాస్పిటల్ వచ్చు అడ్మిట్ అయింది తర్వాతలేదుందుంటే దాని వల్ల ఇప్పుడు బేబీ ది తొందర బయటకి వస్తే బెటర్గా ఉంటది అని చెప్పిలే డాక్టర్లు న అడగానే తొందర బయట
ఏడు మ అసలు
ఆ ఇ నె వన్నది
ఇతడే న ఇడ వుం నది
డలే సైడ్ పో జరుగు సౌండ్ సరిగా వలేదు
ఇక్కడేనా డెలివరీ అంటున్నా
ఇక డఅంటే జవదే గుట్టలోనే మా దగ్గరనే రామ్దేవి మా ఉంటుంది
ఎవరి అమ్మ వస్తందా
అంద మరదల్ మరదల్ ఇంటి దగ్గరనే అక్కడ హాస్పిటలు ఆ మా మాటపడిచ ఇక్కడ ఆ అళ అమ్మోంద మా స్త గుంట ది
హ
మాట్లాడుతలేరు ఇగ టైమ్ పడుతది
ఇంటికన్నె పోసం పెల్లి కన్నె ఉన్నదా ఇప్పుడు
ఆ పోషం పెల్లికి కానే ఉన్నది ఆ లేదే ఇక్కడే ఉంది పోషంపేల్లికి ఈ రేపు అయినా ఈ రోజు పోతది అనుకుంటా ఇప్పటి దాకానే కాల్ చేసినా పోతారా అంటే రేపు పోతాము అని అన్నది మరి ఎప్పుడు పోతారో రేపు పోతారో ఈ రోజు పోతారో
అన్నదే ఇంగా మీ అన్నది ఎప్పుడు పెళ్ళి
మా అన్నది ఎంగేజ్మెంట్ కానీ ఇగ పెళ్ళి గదే పెట్టుకుందామనుకుంటే మా వదిన వాళ్లు రావాలే మా వదిన వాళ్ళ నాన్న వాళ్ళు ఆ ఎప్పుడు పెడతారట అంటే దీప పండగ వెడుతరు దీపావళి అయిపోనక వెడుతరట ఉమ్ ఇప్పుడు వాళ్ళకు అమౌంట్ లేవాట దీపావళి అయి పెడతారట
ఆహా లవ్ ఆ
ఉమ్ లవ్ అండ్ అరేంజ్డ్ రెండు
ఆహా ఎట్ల పరిచయం ఎంత దూరం
అంటే ఇక్కడనే మా పిన్ని వాళ్ళతో ఉండేది ఆ జ్యోతి పిన్ని వాళ్ళు ఇక్కడ ఉంటది కదా
ఆ
ఆ వాళ్ళ వాళ్ళ అప్పుడు మా అన్న ఇక్కడ ఉండి డ్యూటీ చేసేది జ్యోతి వాళ్ళ ఇంట్లనే ఉండేది అన్నట్టు వాళ్ళు కూడా
ఆహా
ఆ అట్ల తెలుసు మంచిగున్నారా అన్న ఏం చేస్తుండే
ఎవరు
అన్న అన్న పనికి పోయి
ఆ అడ్డా కి పోయిండు
మీ అత్తమ వాలు గిట్ల మాంచిగా ఉన్నారా మీ బిడ్డలు ఏం చేస్తున్నావు మరి నువ్వు ఇంటి కడ ఉండి ఏం చేస్తున్నావు ఆ ఆ వాయిస్ వినపడతలే సరిగ్గా నీది
ఆ
వాయిస్ సరిగా వినపడతలే కొంచెం మాట్లాడు
ఏమో ఈ నెట్ ప్రాబ్లం నీ ఫోన్ అచ్చిందానే
ఆ వచ్చి కట్టాయిపోయిందిలే
ఆహ
ఇంకా ఎం చేస్తున్నారు అమ్మ వాళ్లు ఏం పనికి పోతున్నారు
ఏ పని పని ఇల్లే గా అదే పని చేసినావా హిందీ మేడంకి
ఆ చేసినా అంటే ఫోన్ చేయలేదు మెసేజ్ చేసిన
ఏమంటారు
ఏమనలే మేసే ఎక్కడున్నారు మేడం మీ ఏడుంటున్నారంటే ఉప్పల్ మేడిపల్లె అని చెప్పింది మంచిగున్నార మీరు పిల్లలు మీ ఆయన ఇట్ల అందరు బావున్నారా అంటే అందరం ఓకే అన్నది గంతే ఏమి లేదే కొద్ద్ తేసిమన్
ఆ
అందులో ఎస్తా ఏమోర్ అప్పుడే వచ్చినవ్ ఈరోజు కాల్ జేసి మాట్లాడదాం అనుకుంటన్న
మాట్లాడే
పిల్లల గంత పెద్ద పెద్దగా ఉన్నార ఆళ్ళు
ఆ పెద్ద ఇంగ చిన్నగనే ఉన్నారు పెద్దగ ఏమున్నారు ఆ లడ్డుగాయింది లడ్డుగాయింది కద మేడం గూడ ఆ నువ్వు పెట్లేగా న అ అయితే పెట్టింది ఒకసారి మీరు పెట్టండి అంటే పెట్టింది
అవునా నాకు పెట్టు ఒకసారి మేడం ఫోటో వాళ్ళ అమ్మ న్నానది కావచ్చు డిపి చూస్తా ఫస్ట్ వాళ్ళ ఎతు ఉన్న తర్వాత డిపి చూసినక వేరే వోళ్ళ ముస్లిం వాళ్ళే కాబట్టి వాళ్ళే అ ఆ కానీ పిల్లలు అప్పుడే అంత పెద్ద పిల్లలు ఉన్నార అనుకున్నా
నీ పిల్లలు నీ పిల్లలే అంత పెద్దగా ఉన్నారు ఇంగ మేడం ఎప్పుడు మన ఇంటర్లో ఉన్నప్పుడేమో అయిది పెళ్లి
ఆ
నమ్ము నాకేంటి కొత్తలో ఆ అంటే ఏమన్న పట్టుకొని నడుస్తున్నట్టు అయితే
అమ్మ అప్పుడే నడుతాండు మంచిదే మా రు రుద్రన్ అయితే ఏంది ఆ నైన్ మంత్స్కే నడిచిండు అంటే వాకర్ల ఏసినందుకు నైన్ మంత్కే నడిచిండు
ఈయన కూడా వాకర్ల ఎసిన పోన్లే ఆయనంతట ఆయన లేసి మ
వాకర్లో ఎయాలి కాని కాళ్ళు కొంచెం ఇట్ల దూరం అయితే కదా అప్పుడప్పుడు ఇట్లా మసాజ్ జేసినట్టు అనాలి లావు ఉన్నాడ బక్కఅయిండ
కొంచెం అట్నే ఉన్నాడు
తింటుండా ఉగ్గు తింటుండా అన్న తింటుండా
అన్నమే ఉగ్గే పెట్లేదు ఇప్పటి వరకు
మంచోడే కర్రిస్తో తింటాడు ఎట్లా తింటాడు
మనం తిని పెట్టినప్పుడు కర్రిస్తో తింటడు సేపెరెట్గ ఉడ్కబెడితే వేరుశనకాయ్ పచ్చడి బెడ్తే దింటడు
అ మంచోడే మా చిన్నోడు అయితే అసలు ఇప్పటి వ రుద్ర కూడా సరిగ కారం ఎక్కవ కారం అస్సలే తినడు అలవాటు జేయాలి ఇంతవరకు అలవాటే జేయలేదు
ఆ తింటడు తినబెట్టేటప్పుడు మనం అదే తినబెడితే తింటడు ఒకవేళ ఉగ్గు ఉడకబెట్టిన అన్నం ఉడకబెట్టిన ఇగ ఆ చింతకాయ పచ్చడి అయితే తింటడు
అవునా పెట్టాల అట్నే పెడితే మంచిగా ఉంటది
ఆ
చైతన్య కి ఏమైనా ప్రెగ్నెంట్ ఆ అవునా అప్పుడు సార్ అన్నారు కానీ కాదా మొన్న ఒకసారి ప్రియాంక ఇట్లా కాల్ చేసి అడిగింది ఆ మంచిగా ఉన్నారా
ఆ మొన్న వాట్సాప్ లో వచ్చింది నాతోను కూడా చాట్ చేసింది
ఎవరు ప్రియాంక నా ప్రియాంకన
ఆ
ప్రియాంక చేసినప్పుడు బా పూజశ్రీ చేస్తాదా
చెయదే చాట్ చేస్తాది ఎప్పుడో ఒకసారని
ఆహా
ఈ మధ్య స్టేటస్ రాట్లేదేంట గాప్పుడు బాగా వచ్చేది ఇప్పుడు రాట్లేదు
దుస నా నాకు కూడా అన్న ఫోన్కి వచ్చేది నాకు రాదులే కానీ అన్న ఫోన్ కి వచ్చేది బాగానే గ్రూప్ లా కూడా ఒకటే మెసేజ్లు చేస్తారు ఇళ్లు సుమ ఇంకెవరెవరు
ఆ ఏస సుమ సుమ శ్రీనాథ్ పని ఉన్ వాళ్ళ ఇద్దరు డీమర్ట్ లో చేస్తారు
ఊరికే వాళ్ళకి అదే పని కదా చేతనే ఉంటారు
ఇద్దర్ అంతే ఎప్పుడు ఊరిగిపోతావు మరి ఈ మధ్యన
ఆ పోతా ఊరికి ఇప్పుడు నిన్న మా నాన్న ఫోన్ చేసి బాగా వచ్చిందట ఆ మరదలు గిట్ల రేపు వస్తారు మ ఆ దా రాడండి అన్నాడు
ఎవరికొచ్చింది అమ్మకా
ఆహా జ్వరం కాదు ఏ వర్షం వచ్చిందిగా బాగా పిల వాళ్ళు కూడా వస్తన్నారు ఇంటికి ఒకసారి వచ్చిపోరాదే చాలా రోజులు అవుతుంది పిల్లల్ని చూడాలనీపిస్తుంది అని అన్నాడు
ఆహా
అయితే నేను వచ్చుడు ఎందుకు మీరే ఏడకి రారదుల్ ఇక నన్న నేన్న అన్న ఏ వచ్చిపో నాన్న రెండు మూడు రోలు అమ్మకు మళ్ళా రూటీ తరావులి ఓకే
రూట్ దగ్గర ఆహా
ఆమెకు హు నీ ఇప్పుడు మళ్ళా మరదలు డెలివర్ అయిందనుకో మళ్ళా ఎక్కువ లీవలు అయితే ఓహ అట్లానే సార్ అదిలో మీరే చూడబుది పిల్లనని నిన్ననే ఫోన్ చేసి రమ్మన్నారు
హో
పొద్దున కూడా ఫోన్ చేసిళ్ళు రారాదుల్లి ఒకసారి వచ్చి పోరాదుల్లి నాన ఊకె కలవరితాండూ పిల్లల్ని అన్నాడుగాని ఇగ ఇప్పుడేం వస్తా ఇప్పుడు రాను తియ్యి ఏ వర్షాలు పడుతనాయి ఇగ అటు ఇటు తిరుగుడు ఇస్ అయితది రాను అని చెప్పిన మ్